వినిపిస్తుందా అండి
వినిపిస్తుందండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు
ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఆ కొంచెం చల్లగాలి కోసం పైకి వచ్చాను వాకింగ్ చేస్తా ఉన్నా మిద్ది మీదికి మీరు
అవునా సేమ్ నేను కూడా అంతే అండి తిన్నారా
ఇంకా లేదండి మీరు
ఇంకా లేదండి
హుమ్ ఇట్లా వాకింగ్ చేస్తా ఉంటే మన ఫ్రెండ్ వాళ్ళ పెళ్లికి వెళ్ళాం కదండీ అది గుర్తొచ్చింది అందుకే కాల్ చేశానండి మాట్లాడదామని మీతో
అవునా బాగా ఎంజాయ్ చేసేసి వచ్చినాం కదా
ఆ అవునండి అలా పెళ్లికెళ్లేసి
ఉమ్ అయ్ ఎ ఎలాగో నార్మల్గా కలుద్దామంటే కలవడానికి ఎవర్రారు అలా ఫంక్షన్లు పెల్ ల్లలయినా పడితే అందులో అయినా కన్ఫామ్గా కలుస్తారు అందరూ అప్పుడే కాబట్టి మనకీ టైం మాట్లాడ్డానికి ప్రతొక్కటి షేర్ చేసుకు తు మాట్లాడుతూ ఎంజాయ్ జేసినాం బా బాగా
మ్మ్ అవునండి నిజమే ఇన్ మరీ అట్లా రే ఎప్పుడొస్తుందో ఛాన్స్ ఇంకొకరెవరన్న పెళ్లి చేసుకుంటే మేబీ వస్తుందేమో
మన ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఇంకొకరే ఎవరో నెక్స్ట్ ఆ పర్సన్ పెళ్ళి జేస్కున్నారంటే
మ్ అవునండి. ఆ రోజైతే నేను అమ్మాయి ఎంత కష్టపడొచ్చానో అండి బెంగళూరు నుంచీ ట్రైన్ మిస్సయిపోయింది ఆ నెక్స్ట్ ట్రైన్కొచ్చాను గుర్తుందండి మీకు నేనొచ్చేప్పాటికి
దాన్తెముంది మీరు వచ్చే పాటిక్ కీ నైట్ టువెల్ ఓ వన్నో అయింది ఆ ఫ్రెండ్ పెళ్ళాన్నాక ఇంకా ఎంత కష్టమైన పడి రావాల్సిందే కదా
ఆ అవునండి ఫ్రెండు కోసమే వచ్చానండి కష్టపడి
హ్మ్ అవును
నేనొచ్చేప్పాటికి ఆల్రెడీ అక్కడ ఆల్మోస్ట్ రిసెప్షనంతా అయిపోయింది కేక్ కట్టింగ్ కూడా అయిపోయింది కదండి
అవును నువ్ మిస్సైపోయావు నువ్ మిస్సైఅపోయావు కేక్ కటింగ్ లో మన బ్యాచ్ మొత్తం చానా అల్లరి చేసి పెట్టినారు
అవునంటా అండి కేక్ పూసి ఆ
ఆ అం సరే భయపన్నారు
ఎందుకండి
వాళ్ళు అరిచిన అరుపులకి ఆ ఆ ఆ టైమ్ లో
జాతిరత్ నాల్ బ్యాచ్ అండి మన్మంతా
అవును నేను ఈ ఈ రోజ్ ఈవ్నింగ్ యే ఈ రోజు ఆఫీస్ లో నిద్దర వస్తుంటే అట్లా ఫొటోసు వీడియోసెస్ స్క్రోల్ చేస్తా ఉంటే అదే వీడియో చూసాను ఫోన్ లో ఉంటే
హా
చేసిన వీడియో
ఆ అ దాంట్లో మంచిగా అరిచినారు కదండి మన ఫ్రెండ్స్
ఆ అందరు అర్చినారు అదే వీడియోనే చూసా ఆఫీస్ లో నాతో పాటు ఉ దే కొలిక్ కూడా చూపిచ్చా
ఆ ఏమన్నారంండి మళ్ళీ వాళ్ళు
ఫ్రెండ్స్ అంటే ఇంకా మామూలె ఇట్లనే ఉంటారు బాగా ఎంజాయ్ చేస్తారు మీర అందరూ కలిసి అన్నారు.
హ్మ్ మరి ఎప్పుడొస్తుందండి ఆ ఛాన్స్ ఇంకా గుర్తుందా అండి మనం ఫోటోస్ దిగాము
అవునవును ఆ కానీ ఆ ఫొటోస్ నా ఫో న్లోలో లేవండి ఎవరి దగ్గర ఉన్నాయో మరి
అవునండి నాతో ఉన్నాయండి. నేను సెండ్ చేస్తాలేండి.
అవునా మంచిగా ఉన్నారా అందరు అ హలో
ఆ ఉన్నారండి పర్లేదు చూసి మంచిగా సెండ్ చేస్తాలెండి.
అయినా ఫొటోసే ఒక మనకి మెమోరీస్
అవును ఇ ఎప్పుడన్నా మనం వెళ్నాము అని చూసుకోవడానికి అది చూస్
ఆ హ్యాపీ ఎవరైనా గుర్తు ఆ మనకి ఏదైనా సిచ్యువేషన్ గాని ఫ్రెండ్స్ గుర్తొచ్చినప్పుడు అట్లా ఆల్బమ్ స్క్రోల్ చేస్తే సాలు ఫోన్ లో అన్ని మెమోరీస్ అన్ని మ అన్నీ గుర్తు చేసుకుని మ బాగా మైండ్ కొంచెం ఫ్రీ ఉంటది
అవునండి ఫీల్ అవుతాం కొంచెం ఇప్పుడు అట్లా చేసినాం అప్పుడు అట్లా చేసినాం కదా అని చెప్పేసి అలాగే మిస్ కూడా అవుతామండి.
ఆ
ఇం ంక మన ఫ్రెండ్స్ గిఫ్ట్ తెచ్చిచ్చారండి గుర్తుందా మీ
బాగా గుర్తుందండి ఆ గిఫ్ట్ మాత్రం పెళ్ళి కూతురుకి బాగా నచ్ చ్చింటుంది.
అవునవును
అంటే నచ్చిండదు నచ్ నచ్చి నచ్చినంత గిఫ్ట్ ఏవి తీ తీసుకురాల వాళ్ళు కాకపోతే ఆ
ఓహ్ మంచి ఫీల్ మెమోరీ
ఆ
వాళ్ళు తెచ్చింది గోరంత అయితే
మర్చిపోలేని ఆ మర్చిపోలేని గిఫ్ట్ తదనుమా తా పాపం వెళ్ళి కూతురుకి
ఆ గిఫ్ట్ ఓపెన్ చేసేటప్పుడు కూడా మంచిగా ఏమంటారు కేకలు అదుపులో వేసారు ఐఫోన్ ఐఫోన్ అన్నట్ ఇంట్లో ఓవర్యాక్షన్ చేస్త సార్ మన ఫ్రెండ్స్ అంత
కానీ అందులో ఏమున్నాయంటే జామకాయలు ఉన్నాయి ఫైనల్గా
ఒక టైప్ ఆఫ్ అల్లరి
ఆ
ఏఢ
ఇంకేంటం
ఉకి
నీకు గుర్తుందా మార్నింగ్ అప్పు మన బ్యాచ్ లో ఒకరికి ఎగ్జామ్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు
హ అవునండి ఎందుకు గుర్తులేదు. అతను మిస్ అయిపోయాడు మ్యారేజ్ చూడ్డం బట్ నై నైట్
పాపం ఎగ్జామ్ పెట్టుకొని కూడా ఫ్రెండ్ పెళ్లి కోసం వచ్చి నాడంట అంటే చాలా గ్రేట్
గ్రేట్ అండి ఆ డెడికేషన్ కి మనం ఒప్పుకోవచ్చు
ఇంకొక వేస్ట్ ఫెలో ఉన్నాడు మన బ్యాచ్ లో వాడికి ఏం పని లేకపో పోయినా కూడ వాడు పాపం పెళ్ళికి రాల
అవునండి ఆ అది నాకు చాలా కోపం వచ్చింది అది కూడా
మనం అందర్ రావాలన్ కోర్ అకున్నది ఎందుకు అందరం కలిసి బాగా హ్యాపీగా ఉంటామనే కదా
ఆ అవును ఆ ఆ మా ఫ్రెండ్ ఎందుకో రాలేదు మ ఏమి అనివార్య కారణాల వల్ల రాలేదొ మొ మొత్తానికి రాలేదు ఈసారి నెక్స్ట్ టైం మిస్ అవ్వకూడదండి ఎలాగైనా రాకపోయినా పిలుచుకొచ్చేద్దాం
ఆ ఎలాగో ఎక్కడైనా ఫ్రెండ్స్ మీట్ అవాళ్లని ప్లాన్ చేసినా ఎవ్వరు రారు కుదరదు అది ఇదని చెప్తా ఉంటారు ఇలా ఏదైనా ఒక ఫంక్షన్ అయినా జరిగిందంటే అందరు కన్ఫామ్ గా రావాల్సిందే కాబట్టి వస్తారు ఫీల్ అవుతార అని రాకుంటే
అవునండి ఇంకా మీకు గుర్తుందండి మ్యారేజ్ లో మార్నింగ్ మనం ఆ రెడీ ఆ అవుతా ఉన్నాము ఒక పక్క ముహూర్తంకి టైం అయిపోతా ఉంది ఒక ప ఆ
టైమ్ హా హడావిడి అట్లా టెన్షన్ టెన్షన్ గా రెడీ అవ్వడం కష్టం అండి
కష్టము అది కూడా ఒక ఫీల్ బాగుంటుంది
అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా వేసేసుకొని రెడీ అయిపో తాము సింపుల్గా శారీగా ట్రెడిష్ షనల్ రెడీ అవ్వాలంటే ఇట్లా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి కష్టం
కష్టము దట్టు మనకి రాదు
ఏం చేస్తావు ఎవరో ఓగరు ఆ ఒక ఫ్రెండ్ ఉంటారు ఆమె అందరికి రెడీ చెస్ చే
ఆమె ఏం రెడి అవ్ వాలో అర్థం కాదు ఆమె మాత్రం ఏమి రెడీ అవ్వదు ఆ పెళ్లిలో కూడా అంతే ఆన్ ఆండీ ఒక ఒక అమ్మాయి అందరికి రెడీ చేసే ఆ అమ్మాయి మాత్రం నార్మల్ జస్ట్
ఒకరు ఉండాలి కదా అట్లా బ్యాచ్ లో అందరలానే ఉంటే అది బ్యా చిందుక్ చింది డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్ చిన్నప్పుడే కదా ఫ్రెండ్స్ బ్యాచ్ గా తయారయితం
హా బాగుండండి ఆ రోజు మంచి ఫీల్
ఆ అవునండి
కొన్ని మంచిగా క్రియేట్ చేసుకున్నాం
ఆ
మరి అలాంటి
సమ్మర్ అయినా కూడా మాకు ఇక్కడ ఎందుకు కొంచం కొంచం వర్షం పడే నేచర్ కనబడిస్తుంది
ఆ ఇక్కడ కూడా అంతే అండి ఓ వన్ డే టూ డేస్ నుంచి క్లౌడీగా ఉంది మొత్తం చల్లగాలి
తిగలు ఇట్లా వస్తాయి కదా రెడ్ అట్లా కనపడిస్తాందండి ఈ సమ్మర్ లో వర్షం పడడమే కష్టం ఏమో మరి చూడాల ఆ స్టోర్స్ కూడా ఏమి లేవండి
తే ఉన్నాయండి ఇప్పుడైతే హ నాకు తెలిసి ఉగాది తర్వాత వస్తుంది అనుకుంటండి ఒకసారి వర్షం
అవునా అయినా చాలా కూల్ కూల్గా బాగు నండి క్లైమేట్ మాకైతే ఇక్కడ ఇప్పుడు
అవును ఇలా ఉంటే ప్రశాంతంగా
నేను ఇ ఆఫీస్ నుంచి వచ్చి ఇంట్లోనే కూర్చోనండి చాలా వేడి ఉంది లో పయి కి వచ్చినా చల్లగా ఉందని చెప్పి
ఉ అవునండి అన్నీ తలనొప్పి పి అన్నిీ ఆ నేచర్ క వెళ్ళిపోతాయి
అవునవును
ఫీలింగ్ బెటర్ నాకు కూడా అండి ఇప్పుడు
పడుకుంటే చల్లగా నిద్దర వస్తది ఈ గాలికి
ఆ అవునండి నిజమే ఇంకా నైట్ టైమ్ కానీ భోజనం పైకి తెచ్చుకొని తింటే అబ్బా
అబ్బా కాకపోతే పైకి తీస్ రాం చాలా కష్టం అండి.
కష్టం అవును ఓపికతో కొంచెం తెచ్చుకోవాల అంతేగాని
కటి తీసుకురావళ్ళ పైకి
హ్మ్ అవునండి ఏముంది ఒకరు ఇద్దరు ముగ్ గ్గురు మన ఇంట్లో వాళ్ళు అవిన్ని ఇవిన్ని కొన్ని తెచ్చుకుంటే
కానీ అలా ఎవరు చేయరండి. చేస్తే మనమే చేయాలాన్ని మా ఇంట్లో
జమే అండి అవునండి మీరు సమ్మర్ లో పైన పడు కుంటారా
అవునండి పడుకుంటున్నాము. మంచిగా గాలికి ఆ ఇంట్లో మేము అసలు పడుకోలేమండి. మా ఇల్లు కొంచెం హీట్ ఎక్కువ చుట్టుపక్కల ఇల్లు లేవా అందులోను మావి అవి వైట్ కలర్ సల్ హీట్ ఎక్కువ వస్తాయండి. ఇంట్లో
ఓకే ఓకే కే మేము అంతే అండి ంకా పడుకోవట్లేదు పడుకోవాలి
మేము అప్ అప్పుడే ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా అవుతుందండి. పైన పడుకోబట్టి
అవునా అండీ మీరే బెటర్ చల్ల గాలికి ఆ ఆ సరే అండి హ్మ్ సరే అండి బాయ్ బాయ్